హాయ్ రా
హాయ్ బాగున్నారా
బాగున్నాను నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు ఆ బాగున్నా
ఏం లేదు ఆ అయ్యో పని ఇక సాయంత్రం పని ఊర్చుడు ఆ పొద్దున చిక్కుడుగాయ టమాట వే పొద్దున చిక్కుడుకాయ టమాటా చేసిన చింతపండు చారు ఆ ఇకా ఇప్పుడు సాయంత్రం పని ఊడ్చుకుంటున్న గిన్నెలు ఉన్నాయి
ఆ అయింద వంట
చాలు ఆ అవుతుంది
అ
ఉమ్
పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్
ఆ వచ్చిండ్రు
స్కూల్ నుంచా
ఆ వచ్చిండు
ఆ హా
వచ్చిండు కొంచెం వాళ్ళకి హోంవర్క్ అది ఇది ఉంటాయి కదా ఆ స్కూల్ డ్రెస్ ఇప్పేసి మొహం కాలు రెక్కలు కడుక్కోని ఇహా హోం వర్క్ రాసుకోవడానికి వాళ్ళు చాప ఏసుకొని కూర్చుంటారు బయట చిన్నప్పుడు వేరే చిన్నప్పుడు లైఫ్ వేరే ఉండే కదరా
అవును ఇప్పుడు వేరె ఉంది మనం చదువుకున్నప్పుడైతె ఒక్ ఒక బుక్ ఒక పెన్న అవి ఇప్పుడు చిన్నోళ్ళకి కూడా
అవును ఉండే ఇప్పుడు వాళ్ళకు ఎల్ ఎల్ కెజి యూకెజికి ఎన్నెన్ని బుక్స్ లు ఉంటన్నాయి పాపం మొయ్యలేక పోతాన్రు బ్యాగు ఆ బాగే మొయ్యలేక పోతాన్రు మనకన్నన్ని లేకపోయేటి
ఆహా అస్సలు ఒక బుక్ ఒక పెన్ను పట్టుకొనిపొయాం అప్పుడు అ అప్పుడు చదువుదాం అప్పుడు కొన్ని చదువుతామన్నా కూడా కొందరు చదువు పియాలేన కూడా ఉండే
ఛి ఆ చవును చదివిపయలేని స్థితిలో కూడా ఉండే
ఆ అవును
చదువుపియలేని స్థితిలో కూడా ఉండే చాలా
కానీ ఇప్పుడు ఆ
అ
అది బుక్స్ ఉ మళ్ళీ హోమ్ వర్క్స్ అని దానికో సపరేట్ బుక్ నోట్ బుక్ అని
నోట్ బుక్ అని మళ్ళీ ఇంటికిొచ్చిన తర్వాత ట్యూషన్ కి వేరే బుక్స్ పెట్టాలి ట్యూషన్ కి వేరే పెట్టాలి కదా ఆ అ ఈ ఆ ఈ ఆ ట్యూషన్ అని ఇంకా బ్యాగులు కూడా స్కూల్ బ్యాగు ఇప్పుడు ఇప్పట్లో స్కూల్ బ్యాగ్ ఏమో వేరే తర్వాత ట్యూషన్ బ్యాగు వేరే ట్యూషన్ కి బుక్లు కొన్నె పడతాయి కదా ఆ ట్యూషన్ బ్యాగ్ వేరే ఆ లంచ్ బాక్సు వాటర్ బాక్సు యూనిఫామ్ అని అప్పట్లో యూనిఫాము కొంచం కొంతమందికి ఉండేది కొంతమందికి కదా లేకపోయేది ఇవన్నీ లేకుండే లంచ్ బాక్స్ అది ఆ మన సయి అప్పుడు అప్పట్లా ఆ నా అప్పుడైతె
అవును అప్పుడు మనం బాగా అయినా చదువు గు మనకి చెప్పిన ఆచార్యులు కూడా బాగా అంటే ఎట్లా ఇప్పుడు నేర్చుకోవాలి చెప్తేనే వెంట నేర్చుకోవాలి అట్లా భయ పెట్టిస్తుండు బాగా ముంగట కనమడితే ఇంట్లో ఇంట్లో కొలుకుము హ్మ్
భయపెట్టిస్తుండే మళ్ళీ ఒక పదాన్ని ఏంటిదంటే ఒక లెస్ తన్ని వాళ్ళు ఓ పది పది సార్లు రా ఐద ఐదు సాల్ రా ఫైవ్ టైమ్స్ మ్స్ ఇట్ల టెన్ టైమ్స్ రాపిచ్చుకురా రా కొని రమ్మనేది అట్లా రాస్తే మనకి గుర్ ఉంటది కదా అట్ల దాని వల్ల అప్పుడు మనకు ట్యూషన్ అనేది అవసరం లేకపోయేది ఇగ ఇప్పుడేంది వాళ్ళు ఇట్లా లెసన్ చెప్తాండ్రు కథం వదిలేస్తాండ్రు ఇంగ ఒకటే సారికి ఆ అప్పు ఆ అప్పుడు ఏంది సోషల్ సైన్స్ అనేది ఆ సబ్జెక్ట్ లు చెప్తే మనకు బుక్కులు తీయకు తీసు తీయకం అనేది బు క్స్ మూసించే మూసించుతుండే కాని సారు వాళ్ళు బోర్డు నుంచి చెప్పేటోళ్ళు ఇదిట్లా ఇదిట్లా అనేసి లెసన్ ఆ ఎంత సూపర్ అర్ధం అయితుండేనో అవును పద్యాలు కూడా
మ్మ్ కంటస్తాను వాళ్ళకి నోటికే ఉంటుండే
ఇష్టం అవును అట్లా చెప్పిండ్రు వాళ్ళ బుక్ చూడకుండా చదువుతే చెప్పితే మనకు అర్థం అయితది తొందరగా ఆ
కానీ ఇప్పుడు బుక్కులు చూసుకుంటా మళ్ళీ టీచర్ క్లాసులని అవు వియని ఇవి అని
మళ్ళా స్కూల్లో గంతగణం చెప్పినా ఆ స్కూల్లో అంతగానం చెప్పిన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకిఏం గుర్తు
అవునవును అవును మళ్ళీ ఇప్పుడు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఫేర్వెల్ పార్టీ అది ఇది అనుకుంటా అప్పుడు ఇవన్నీ ఏం లేకుండే
నా చాలా చాలా ఇంకా పా అప్పుడు అట్ల లేకుండే
ఆహా
ఏం లమా రావడము పడు మళ్ళీ కొడుతుది కావచ్చు మీ చెల్లి మళ్ళీ నిల్చో పెడతాది కావచ్చు మోకా
ఆ
గావచ్చు
అప్ అప్పుడు భయం ఉండే బాగా
కొని వెల్తురు చాల అంటే ట్యూషన్ పోతే ఆమె చెప్తదిలే అనేసి మళ్ళీ అట్లా స్ట స్టడీ కూడా లేదు అంత స్టడీ కూడా ఆ ఆ
ఫోన్ల చూస్ సోల్లు మ్మ్
ఏమో అందులో చూసుకుని నేర్చుకో
హ్మ్ బాగా మంది ఇట్లనే ఎండు ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ క్లాసులని అట్లా ఇప్పుడు
అప్పుడు ఇంటర్వ్యూలో అయితే మంచిగా ఆటలుండే కదా రకరకాలుగా ఆటలు ఆ ఆ ఇచ్చిన ఒక్క హాఫ్ అన్ అవర్ టైం కైనా మంచిగా ఆడుకుంటు ఉండే అది వేరే లైఫ్ ఉంటుండే మంచిగా ఆ కలిసి మెలిసి చి ఉండే వాళ్ళ అవును ఉంటుండే మలిషానే
అప్పుడు బాగా కొల్తుండి ఇప్పుడు కొట్ర్లేదు
ఇప్పుడు కొట్టులేదు అవును అప్పుడు బాగా కొడుతుండే ఆ కొట్టటుతాడు అన్న భయానికే ఏదైనా నేర్చుకొని వస్తుండే ఏదైనా రాసుకొని వస్తుండే
ఇప్పుడు అదంతేం లేదు
ఇప్పుడు అదంతా ఏం లేదు ఇప్పుడు ఇంటర్ చేసిన వాళ్ళు కూడా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా టీచర్ గా చెప్తారు వాళ్ళకంత అనుభవం లేకపోయినా గాని ఆ చెప్తారు ఒకప్పుడు వాళ్ళు మంచిగా చదువుకు
రంగడి
పెద్ద పెద్దవాళ్ళు మంచి మనం చెప్పేవాళ్ళు
అ
మంచిగా అర్థంమయ్యేది అసలా చదువు ఇంకెంత మంచి అ సుష్మా అంద్రి ఇల్యి అలా సంస్కృతం ఉంటది సంస్కృతం భాష పద్ధతి ఆచారము అన్నిీ ఉంటాయి అది ఆ స్కూల్ అయితే ఇంక ఎంత మంచిగా ఉంటుది
మళ్ళీ అక్కడ ఆట పాటలు అంటిట్లా చెక్కప్ వచ్చిన అవి ఇట్లా కట్టలతోనే అవి
పసా స చెక్క జనా అవును చెక్కనా ము తర్వాత యోగా వెడుుతుండే ఆ యోగా కంపల్సరీ ాలీ పెడుతుండే ఇంటింటి తులసి అనుకుంటా పెడుతుండే తర్వాత యోగా కంపల్సరీ
ఆ మళ్ళా మళ్ళా పొద్దున్న రాంగానే ప్రేయరుు లాం పడదాం అనుకుంటా అది మళ్ళ వెళ్ళేటప్పుడు జనంగాన్నా మన
అవును అన్నం తినేటప్పుడు ఒకటి వెళ్ళేటప్పుడు ఒకటి ఆ దాంట్లో బాగా పద్ధతి ఉంటేది
అవును
కానీ ఇప్పుడు అది కూడా కానీ ఇప్పుడు అది బా అది కూడా మారిపోయింది
ఆహా ఇప్పుడు క్లాస్లలకు కూడా చెప్పులు వేసుకొని బేంచ్ల మీద కూర్చొని ఇప్పు మొత్తం సిస్టమ్ మడింది ఇ
మంచ ఉండే లేకుండే ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మీడియం చేసేసండి దాన్ని కానీ
అసలు తెలుగు మీడియాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఉ అదిలా అవును ఎక్కడ వచ్చినా ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఇంగ్లీష్ మీడియన్ చదువుకున్నా కూడా చక్క ఇంగ్లీష్ వస్తా అంటే అట్లా కూడా వస్తలేదు పిల్లలకి ఎక్కువ
ఆ అట్లా కూడా వస్తలేదు ఇంగ్లీషు చదువుకుంద చదువుకున్నారు కదా అనింటే ఇంటికి వచ్చినాక అదే తెలుగు భాష
అ
అదే తెలుగు భాష మాట్లాడుతాంట కదా
మళ్ళా వస్తున్నారు మళ్ళా ట్యూషన్ పోతా మళ్ళ వస్తాను హో వగేస్తాం పండుకుంటాను అంతే
కుంటారు వాళ్ళకు చదివింది గుర్తుండట్లేదు మళ్ళీ తల్లిదండ్రులు కూడా ఇంటికాడ కొంచెం చెప్పాలిరా ఇక ట్యూషన్ పోతన రానిక వాళ్ళ మీద మొత్తం భారం ఇద్దశాపడతారు ఇంటికాడికి వచ్చినాక కొంచెం చెప్పాలి కూర్చోబెట్టి ఇది ఇట్లా ఇది ఇట్లా అని దగ్గరుండి కొంచెం చెప్పుకుంటే పర్వాలేదు ఇక ట్యూషన్ కప్ప చెప్తే ఇ్య వాళ్ళు అక్కడ ఏం రాసుకుంటారు కదా ఇంటికి అసలు అసర పాడుకోవడమే వాళ్ళకి ఏం అర్థమైందో ఏమిన్నరోో తెలియకపోయింది
అే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ పెట్టాలి లేకుంటే మళ్ళీ మధ్యలో పెడితే రాదు
ఆ అది రా అదు
హమ్ అట్లా తాగింద్ర మరి చయి
ఆ లేదు ఇప్పుడే పెటు ఉన్నా మీట్లాడుతున్నా అగేటిగా మళ్ళ అంటా చేసుకోవాలి అ ఇప్పుడు అది జనగణ అది ఒకటి వా ఒకటి వస్తుండే కదరా అప్పట్ల సారే జహాన్స అచ్చే అచ్చా అది వాడుతుండే కదా ఇప్పుడు అది తీసేసిండ్రు అది వాడుతేనే లేరు ఇంకాద మంచంచూండే
వందే మాత్రం
వందే మాత్రరం కూడా
అ
వందే మాత్రం కూడా కదా
అవును
సరేరా మరి ఉంటా
ఆ సరే ఓకే బాయ్